నేను రూంలోనే చెప్ప ప్పుడు అలాని ఉన్నది కదా నీకు
ఆ మస్స్తు తెలుసు కదా
ఎందుకు కోరుతున్నావి పక్కనన్నళు కూడా వినిపిస్తుంది
అవునా కొంచెం ఎటేటు వచ్చి డోర్ క్లోజ్ చేసి వెెళ్ళొచ్చు కదా
అమ్మ తోడు నువ అయితే ఎంత పని చేప్పించుకుంటార తెలుసు అసలు అస్స న్యాయం కాదు నీకైతే
ఈ రోజు ఒక్క రోజు రేప్ నేను ఉండను
ఇదొక రీసన్ చెప్ న్నావు ఏమనా అంటే
మా వేసుకో నో ప్రాబ్లం
ఏ
అయితే మా డాడీ వాళ్ల ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చింది తెలుసానే మస్తు బాధ అవుతుంది నాకు పోయప్పుడు కలిసి రావాలి సిక్స్ టైమ్స్ కీమోథెరపీ చేసి ఎవడైనా బతుకుతాడనే
కాదు కీమోథెరపీ అంటే ఏం చెస్ సరే
కీమోథెరపీ అనింటే తీసేస్తారు దాన్ని అది తీసేసి ఉంటే వస్తది మల్ల హ్మ్మ్ అవును నా కూడా తెలిదు అంత అదే అనుకుంటున్నా
థెరపీస్ తెలు క్యాన్సర్ థెరపీస్ తె కనీ
నా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అల్ట్రాసౌండ్ ఇవన్నీ నాకు తెలుసమ్మా
ఆల్ట్రా సౌండ్ వేరే అమ్మా ఆల్ట్రా సౌండ్ వేరే ఇవి వేరే
ఆ ఆ పేర్లు మనకు కొంచెం ఐడియా ఉంది నీ అవి ఏం చేస్తార అనేది తెల్వదు
అవును ఒకసారి చూడాలి గూగుల్ లో కొట్టి చూడాలి ఇ థెరపీ
ఆ బేసిక్ నాలెడ్జ్ అది ఫార్మసీ శ్రీ ముక్క రాదు అనంటే ఎజ్జత్ పోతాది
ఫార్మస రాజ ఫార్మసి అదే నార్మల్ గా మెడికేషన్ చెప్పపోతే ఇంకా పరువు పోతాది ఇంటర్వ్యూస్ ల
ఆ ఏముంది డోలో సిట్రోజిన్
ఆ యారువి అదమ్మా డయబెటీస్ కి ఏంవడతారు హైపర్ టెన్షన్ కి వీట్ ఏంవడతారు చి గవ్వే మడికల్ ఏదైనా గూడా నేను అడిగేది డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇంక బటర్ హైపోథైరాయిడిజం గివిటి ఏమ్ ఒస్తయి అనేషి ఆడు
ఎ టో కడిషన్స్నా
అ
ఎందుకు అవి క్రోనిక్ కండీషన్స్ అనా
ఆ మోస్ట్లీ ఇవే రిపీట్ అయితా ఉంటాయి చ్
ఊమ్ ఎందుకంటే లైఫ్ టైమ్ ఉంటయి గదా అందుకే తెలిషి ఉండాలి అన్నట్టు అడుగుతారేమో మన గూడా దెలిశుండాలి అవి
ఊమ్ నేన్ మెడికేషన్ చం గుర్తువెట్టుకున్నేవో కొన్ని కొన్ని గట్ల గుర్తు పెట్టుకుంట
ఓ
ఆస్తమాకి శివపిడి ఎంపసిమా ఇవన్నీ మొత్తం రిపీటెడ్ క్వశ్చన్స్ ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ కి అవే మెడికేషన్స్ మెడికేషన్ కృర్య్యాలివ అని అడుగుతారు అవే అడుగుతారు ఇంటర్వ్యూస్ ల
అవునం
మరి ఫార్మసీ వాళ్ళకి ఏంటడి గడుతర దెల్సానెమో ఏమంటరు మీ వీటి గురించి అడుతార ఇగ మిమల్ని సిస్టమ్స్ మంచిగా అడుగు తరు డప్త్ అడుగుతరు ఎందుకంటే బాగ జదువుడు
అవునవును ఫార్మసీ వల్ల తెలిసి ఉంటది గద అందుకే అడుగుతారు అవి
ని జదుకున్నవా
ఆ చద్వినా ఆల్మోస్ట్ అన్న అయిపోయినయి మన బాడీలు ఎన్ని సిస్టమ్స్ ఉంటాయో అన్ని సిస్టమ్స్ జదివేశి
లిస్టు
ట్వెల్ సిస్టమ్స్ చంబ వగుల్తది సర్కులేట్ టరీ రెస్పిరేటరీ అట్ల చాలుంటయ్ మన బాడీలో
ఇంక మీరుండే దెల్సు
ఏటిదనక్ గవి దెల్వదా తెలుసున్న ఏస్టు అవన్నీ తెలుసు గని డె ప్ ప్రిపేర్ అవ్వలేదు వుంది గదా ఎగ్జామ్ అయిపోయినంక ప్రిపేర్ అవుదాంలే అన్నట్టు ఉన్న ఇగ అంత చేశ్రవ్ మళ్ళా దరిద్రమేంది దెల్సా మాకు ఏం ఫార్మసి ఎక్సమ్ డేట్ వ చ్చింది.
అయింది. మంచిగ అయింది.
ఫీ డేట్ వచ్చింది నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ ఉంటయ్ అని అంటున్నారు మా ఫ్రెండ్స్ అప్పుడు కాల్ చేశిర్రు.
ఆ
ఏమర్ధం కాట్లే మళ్ళ అవ్వి అంతా ఆ మళ్ళ ఇ ఈ దరిద్రం అంత నామిదనే ఉందేమో అనిపిస్తుంది, నీ అమ్మ.
నీక్ అదొక బాధ అయితే మా దాంట్ల కిరోసి రిపోర్ట్ తీస్తడంట రేప్, ఆ కిరోసి ఏమంటరు తక్కువచ్చిన నోళ్ళని పిలుస్తడు. ఎందుకు తక్కువ వచ్చిందని అడుగుతడు.
ఎందుకు తక్కువచ్చినయి అని అంటే. ఎందుక్ తక్ వచ్చినయ్ అని అంటే, తక్కువ వచ్చినయ్ దానికి నేనేం చేయాలని చెప్పాలా ఆన్స
అట్ల అంటమ మనం.
అనాలే ఉంట్ ఉంటది పీకితే పికతది.
ఆ నీకు అట్లా ఉన్నదమ్మా, అసల్కే నోళ్ళకి ఇది ఒకటే దిక్కు.
అసల్కే లేనోళ్ళంట మరి నాక్ అసల్కే దిక్కులేదు. నీకన్నా దిక్కుంది మరి నేనేమనాలె. మాయి ఇన్స్టిట్యూట్ లో మంచిగ చెప్పేదె క్లాసెస్ మేడమ్. రిజైన్ చేసి వెలిందంటనే.
ఊ ఎవరు చెప్తరు మరి.
మేడమే చెప్ అంటే ఇగ వాళ్ళు ఉంటరు గదా ఇన్స్టిట్యూట్ ల ఫ్రెండ్స్ వాళ్ళు చెప్ప్ర ఈ రోజు ఎళ్తే.
ఆహా
ఇయాల ఎక్స్పీరియన్స్ ఆ శాలరీ కూడా ఏం మించట్లేదు. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ల దాంట్ల, ఫార్టీకే అట్ల ఇస్తున్నరంటా. వీళ్ళు ఎప్పుడు ఇంతె ఇస్తర్ అని చెప్పేశి రిజైన్ చేశిందంట. ఆమె మంచిగ చెప్తుండేనే క్లాసెస్.
మా మా ఇన్స్టిట్యూట్ ఆ ఆమెకయితే లక్ష వస్తయి మరీ.
అవునా, ఆ ఇంకొక ఆమె ఉంటదే ఆమె మొత్తం గూగుల్, గూగుల్ చేసి చెప్తదే ఆన్సర్స్ నాక్ నవ్వు వస్తది ఆమెని చూస్తే మళ్ల బిల్డ్ అప్ ఎట్ల ఇస్తది తెలుసా. నాకే వచ్చు. ఇప్పుడు పిల్లలు ఏమైన డౌట్ అడగనీకి పోతే ఆమె ఎక్స్ప్లెయిన్ చెయ్యాలె గదా ఇది కాదురా ఇదని రివర్స్. స్ మల్ల మనల్నే అడుగుతది.
ఓయ్ నీక్ గమ్మత్తేంది చెప్పాలా మా సమ్మే అక్క మేం ఆమెన్ డౌట్స్ అడిగినం. సిల్లీ సిల్లీ డౌట్స్ అడుతున్నారు అనేస్ శి ఏ ఈ కం ఆయనక్ కంప్లైంట్ ఇచ్చిందామె చెప్ప చాతన గాక.
అవునా. మా ఆమె కూడ అంతేనే, అసల్ ఏం చెప్పనే చెప్పదీ. రివర్స్ మనల్ని అడుగుతది నాక్ అనిపిస్తది. నీ అమ్మ నాక్ తెల్వక నేన్ నీ కాడికి వస్తే నువ్వు మళ్ళ రివర్స్ నన్ను అడుతున్నవ్ ఏంది అని అనిపిస్తది.
దానికే రాక దాని అట్లా ఇగా ఇట్లా అనేశీ రివర్స్ అడుగుతరు.
ఆ కవర్ చే రూ. అయితే నాకు ఈ రోజు ఉండ బుద్ధి కాలేదే. అది ఫోర్త్ ఫ్లోర్ వ ష షిఫ్ట్ చేసి ఇంగా కొత్త కొత్త అంత కనిపిస్తుంది మళ్ళా మా ఫ్రెండ్స్ ఎవరులేరు అంత చోది చోడి ఇంకా టూ క వెళ్ళిన ఫోర్ వరకు ఉండెషి థేచినా వాటర్ అనట్టు చేసిన మేడమ్ నేను వెళ్తాన అన్నా అంటే ఫస్ట్ పోయింది కదా నువ్వు కాన్సన్ంట్రేషన్ చెయాలి మన వాళ్ళు ఎక్కువ బట్టి పడుతున్నారు కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే లేదు మేడమ్ నీ నేం బట్టి పట్టల్ దు ఆ మాత్రం వచ్చిన నాకు ఇంకా టఫ్ వ వచ్చింది పేపర్ నేను కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాన అంటే ఆ అట్లాగాదురా నం గప్ప తున్నాన అన్నది ఆ విన్నట్టు చేసిన ఇంక మళ్ళ తర్వాత రేపుడు ఆరా నేను టూ టూ ఫోర్ నేను ఖాళగా ఉంటా నకు చెప్తా కాన్సెప్ట్ బేస్డ్ చెప్తాంటుంది నీ పొంద నీకేం రాదండి వేరు నాకుగు చెప్తంది అనుకున్నా
అయ్యా అట్లా అంటున్నాయింది
నిజం మాట్లా ఆమెకి ఏం రాదు తెలుస అని ఒకసారి డౌట్ అడగా న పోతేనే గూగుల్లో లో సెర్చ్ చేసింది సర్చ్ చేస్తే సిగ్నల్ రాక మళ్ళ ఏం చెప్పకుండా సపరేట్గా పంపించింది ఏదొ ఒకటి చెప్పి ఆమె చెప్పింది అర్ధం కాల నాకు అప్పుడు
ఆ అహా
మేం చెప్పదు ఈసరి గామ్ ఉంది మంచి మేడ ఏమో పోయింది ఏం చేస్తాం ఇంకా రేపు ఆ రేపు టూ కి వస్తే నేను ఫోర్ వరకు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాన్సెప్ట్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా చెయ్యాలి అని అన్నది ఆ ఓకే మేడమా అని అన్నా న్న బుక్ ఉండ ఇన్స్టిట్యూట్ లో కు అకుచ్చిష్నిగా
అ ఎన్ని ఇవత
మ సారే న కొంచెం తెలుసు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందిన్న ఒక యూజ్ ఆ ఆమెగే రాదు అయ ఆమె నాకేం చెప్తది చెప్ప మళ్ళా
మా మా ఫ్రెండ్ ఉంటద మా ఫ్రెండ్ ఉంట్టదే టైమ్ సెన్స్ చపిల్ల ఆమె జస్ట్ ఫైవ్ మంత్స్ యి ఉందని ఫార్టీ థౌసండ్ ఇచ్చిర్రు ఆమెకి బా చెప్తుంది అనేసి
గ్రేట్ మా ఫ్రెండ్ కూడానే ఒక పిల్ల కూకట్పల్లి ఉంటుంది మస్తు చెప్తది తెలుసా ఆమెని అడిగిరంట తెలుసా ఇన్స్టిట్యూట్ లో వస్తావా అని అంటే ఆ ఎడడ్డి మొహం ఏమందంట అంటే నేను ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతా నేను రానని అన్నదంట ఇప్పుడ ఏమంటుంది తెలుసా మల్ల కాల్ చేసి ఏ నీ అమ్మ పోయినా లేకపోతే ఉండే కాళీగుంటున్నా మళ్ళీ ఒకవేళ ఇంటర్వ్యూస్ ఉంటే ప్రాబ్లమ్ అయితుందని పోలేదే మంచిగా పోతుంట పోతాయ్ పోతు తుండె మళ్ళీ ఆమెకి ఏందంటే ప్లస్ పాయింట్ ఓన్లీ ప్రిపరేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయ్యాలంట డౌట్స్ అది కూడా ఉం శాలరీ ఇస్తాన్నారంట పోలేదు. ఏమో ట్వెంటీ ఇస్తానారంట.
ఆ
వేరే సార్ ఉన్నాడుంట గాని ఇప్పుడు అప్డేట్ అయింది కదా బుక్ ఆయనకి చెప్పర యూజ్ అవుతుందంట అంతా అయితే ఏ ముండ రమ్మ అంటే అయితే అందులో వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసిందంట చేసే వాళ్ళ అందరూ సార్ కి చెప్పేదంట సార్ ఇట్లా మంచిగ చెప్తే ఉంది తినువా అదే అనుకుంటా నువ్వు ఎలా వస్తావమ్మా అని అడిగితే
ఉం
లేదు సార్ నేను రాను అన్నారంట. ఇప్పుడు బాధ పడుతుంది చాయస్ ఏం లేవ అయ్యాక ఆ నేను కూడా అదే అన్న మళ్ళీ ఒకసారి కాల్ చేసి ఐన అడిగాక పెన్న వేయాను అంటే ఏమ న ఇ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి సిస్టమ్స్ గిట్లా నోట్స్ రాస్త ఉంటుంది ఖాళీ అనే హాస్టల్ నుండి ఇంకా ఇప్పుడు ఏమైనా ఓపెనింగ్స్ పడితే అటు వెళ్తా కదా అని చెప్పి నేనే ఎందుకని లైట్ తీసుకున్నా కానీ వెళ్తా బాగుండే అని అంటుంది ఇక
ఈడ మన ఏ ఇక్కడ మస్తు హాస్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ మస్తున్నాయి ఏమో బయటకి వచ్చి నిల్చుంటే బాయ్స్ హాస్టల్ ఉన్నది ఇచ్చాడు.
అవునా
వుమ్మ్
అందర్ని
మస్త్ జాగ్రత్తగ ఉండాలే, మస్త్ జాగ్రత్తగ ఉండాలి తెలుసా ఆ ఇట్లా ఈ హాస్టల్స్ ఉన్నప్ ఇప్పుడు అసలే అమ్మా ఎవడు ఇక్కడ నుంచి అనిపించేద్దలివాదు మనకి ఊరంతా వాడుకు ఉన్నారు మనం తప్ప
ఉమ్మ్
ఊమ్ చల్లగ వస్తుందా బయట
ఆ రూమ్ లో కూడా చల్లగా ఉన్
ఏం చల్లగా ఉంది ఏం చల్లగా లేదు నేను చల్లగా ఉంద నా
నాకైతే చలి పెడుతుంది తెలుసా
ఏ నాకసలు
ఎందుకు మీ రూమ్ లో చల్లగ ఉండదా.